ఏం చేస్తున్నావ్
ఏం లేదండి ఊరికే కూర్చున్నా మీరు
ఆ మేం కూడ ఊరికెనే కూర్చోని ఫోన్ మాట్లాడుతున్న నీతోనే
అవును ఓహో
ఉ ఎక్కడికి వెళ్ళలేదా ఇన్ ఇన్ని రోజుల్లో ఎక్కడికన్నా
ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాము ఆం ఎక్కడికి అంటే ఇక ఇక్కడ ఎక్కువ తిరిగిన ప్లేస్ అన్నీ ఇంకా అగరన్ అగరము మొత్తం ఆ ప్లేసెస్ అన్ని చూస్తామండి షాపింగ్ లో ఆ బాగుంటుంది అండి
ఏమేం చూసినావ్ అక్కడ
ఆ లేక్ కు వెళ్ళాము ఇంగా పక్కన షాప్ లో తిరిగాము అంటే ఎక్కువ షాపింగ్స్ ఏరియాసే తిరిగాము ఇంగా ఎక్కడ ప్లేసెస్ ని విజిట్ చేయలేదు
అక్కడ నియర్గా ఏమన్నా టెంపుల్స్ అట్లా ఏం లేవా
ఆ మొత్తం ఇక్కడ అన్ని ఎక్కువ టెంపుల్సే అండి ఉండేది
వందు
ఆ మొత్తం ఈ ఏరియా మొత్తం చాలా టెంపుల్స్ ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా టెంపుల్సే ఉంటాయి
అరుణాచలం తిరుపతి అట్లా ఎక్కడికి వెళ్లలేదా
ఆహు నేను క్రిస్టియన్ ని అండి
ఓ మొన్న
అవును నా ఫ్రెండ్స్ వెళ్లారు మా మొన్న రీసెంట్ గా నా ఫ్రెండ్స్ వెళ్లేసి వచ్చారు
ఉ
మ్ నేను ఇంటి కెళ్లింటి ఆ టైమ్ లో
అవునా మీ ఫ్యామిలీతో ఎప్పుడు ఎక్కడికి వెళ్లా లేదా
మా ఫ్యామిలీతో మేము చాలా ప్లేసెస్ కి వెళ్లాము అండి ఎక్ మేము ప్రతి ఇయ ప్రతి ఇయర్ ఏదో ఒక ప్లేస్ అనుకుని ఆ ప్లేస్ కి ఖచ్చితంగా వెళ్లే వాళ్లం ఈ మధ్య కొంచెం పెద్ద అయిన్ తర్వాత టూ ఇయర్స్ నుంచి తగ్గిపోయింది కానీ లేకపోతే ప్రతి ఇయర్ ఏదో ఒక ట్రిప్ వేసుకొని వెళ్లే వాళ్లం
అవునా
ఆ నేను ఆ ఒకసారి చెట్టు ఐ చెట్లు ఐ కి వెళ్లింటిమి చెన్నై బీచ్ కి తర్వాత ఆ తర్వాత ఒ వాటర్ ఫాల్స్ కి
చెన్నై బీచ్ బాగుంటుందంటారు
అవును
మేము కూడా ఏమో నెక్స్ట్ మంత్ ఏమో ప్లాన్ చేస్తున్నాం మేము గని
ఓ ప్లాన్స్ చేస్తున్నారయితే
ఆ చెన్నై అరుణాచలం రెండు కంప్లీట్ చేసుకోవాళ్ళలని బోతునము
ఆ ఫ్యామిలీ ట్రిప్పా అండి ఫ్రెండ్సా
ఫ్యామిలీ ట్రిప్ ఫ్రెండ్ ఏమో అరుణాచలం కి వెళ్దామనింది ఇంట్లో పర్మి షన్ అడుగుతాను ఏమంటారో అన్నాను మా పెద్దమ్మ వాళ్లు అయితే నెక్స్ట్ మంత్ వెళ్దామన్నారు పెద్దమ్మ వాళ్లది అయితే అరుణాచలం చెన్నై రెండు
అ ఓకే ఫ్రెండ్ ఫ్రెండ్ తోవలడానికి పర్మిషన్ తీసుకోవాలి ఇంకా ఇంట్లో
ట్లో అడగాలి ఇంగ లేదంటే ఫ్యామిలీతో పాటు వెళ్తా
అంతే లేండి అయితే చాలా ప్లాన్స్ ఉన్నాయి ఏ ఎక్కడెక్కడ ప్లేసెస్ తిరగాలి అవటిని ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి
ఇప్పుడు ఎంజాయ్ చేయాలి మళ్లా ఎంజాయ్ చేయలేము
హ అవును
మన కావాలంటే అవైలబుల్ ఉండవదు
అ ముందే ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్లాలి ఇక్కడికి వెళ్లాలి అని ముందే ప్లాన్ చేసుకోండి ఒకేసారి వెళ్ల వెళ్లిన తర్వాత మళ్లా ఎక్కడికి వెళ్లకుండా వచ్చేసా అని అ
ఆ మేము అట్లానే తిరుపతికి పోయినాక తిరుపతికి వెళ్లినాం తిరుపతి వెళ్లినాక గందరగోళంగా శ్రీకాళహస్తికి కానిపాక నికి అప్పటికప్పుడు అన్నీ ప్లాన్ చేసినం మాకచ్ చిన్నదేమో టోకెన్ తీసుకుని మళ్ల మరుసటి రోజుకి దర్శనం ఉంది ఇంకెప్పుడు అవన్నీ దర్శనం చేసుకొచ్చేది అనేసి ఇగ లేము ఒకదానికి శ్రీకాళహస్తికి ఒకటి వెళ్లిన కానిపాకంకి వెళ్లలేకపోతిమీ
అందుకే ఈసారి ముందే ప్లాన్ చేసుకోని వెళ్ళండి ఇంకా అన్ని ప్లేసెస్ కి మళ్లతి ఇంటికి వచ్చాక అయ్యో అక్కడికి వెళ్లలేదే అని అనుకోకొకుండా
హు
మీరు అన్ని ప్లాన్ చేసేసుకొని వెళ్ళి వెళ్ళండి బాగా విజిట్ చేసి బాగా ఎంజాయ్ చేసి ఫ్యామిలీతో మంచిగా దర్శనం చేసుకొని
ఆవును
ఆ బీచ్ లో బాగా ఎంజాయ్ చేసి రండి
అవును మెమోరీస్గా ఏమన్న తెచ్చుకుంటారా అక్కడి నుండి మీరు
ఆ మెమొరీస్ అంటే ఆ కీచైన్స్ కిచైన్స్ మీద నేమ్స్ రాసుకోని ఇం డసెసు తర్వాత బీచ్ బీచ్ లో అయితే ఇంకా ప్రతి రోజు ఒక ఫోర్ డేస్ ఉన్నా మేము అక్కడే చెన్నై లో ప్రతీ రోజు ఆ ప్రతీ రోజు బీచ్కి వెళ్ళాలి మేము అనుకున్నాం ఈ రోజు బీచ్ కెళ్ళకోకుండా వేరే ప్లేస్ కి వెళ్దాము అని కానీ లేదు మనకి బీచ్ అంటేనే ఇష్టం కదా ప్రతి రోజు బీచ్కి వెళ్ళే వాళ్ళం మాది కజిన్స్ గ్యాంగ్ ఎక్కువ అనమాట అంద ఒక టేజ ఇంకా అందరు ఒక టేజ్ కదా ఒకటే మైండ్ సెట్ ఉంటాది బాగా బీచ్ లో గేమ్స్ బాల్స్ తీసుకొని బీచ్ లో ఆ బాల్ గేమ్ ఆడడం
అవున
అందా అవును
వీళ్ళు మన ఏజ్ వాళ్ళు ఉంటే ఆడుకునేకి అంత బాగుంటుంది అంత వయసు వాళ్ళు వస్తే ఆడెకుండదు చూసేకుండా
మనం కొంచెం ముందరికి వెళ్తున్నాగానే వద్దు వద్దు వెనక్కి రండి వెనక్కి రండి లోపలి కెళ్తు తున్నారు అని అంటారు
ఆ వాళ్ళ భయం వాళ్ళది ఏమన్నా అయితుందని వాళ్ళు మనం ఎంజాయ్ చేయాలని మన ఆలోచన
ఆ ఇంగా మీరెక్కడ ప్లేసెస్కి వెళ్లారు ఇంతవరకు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్
ఆ ఫ్యామిలీ తోనే వెళ్ళినాను ఫ్రెండ్స్ తో అయితే ఏక్ క్కడికి వెళ్ళలేదు ఇంతవరకుయితే పోవాలని ప్లాన్ చేసుకున్నాము ఒకసారి ప్లాన్ చేసి అనిపించలే ఇంకేమి డ్రాప్ అయిపోయినా మళ్ళ ప్లాన్ చేస్తున్నారు
మ్మ్ అవును
మ్మ్ ఫ్యామిలీతోనే మంత్రాలయము మంత్రాలయము కసాపురము ఈ శ్రీశైలం తిరుపతి ఇవన్ని విజిట్
మ్మ్ దైవస్థలాల్లోకి వెళ్తారేమో కదా
ఆ మేము ఎక్కువ దేవస్థలాం
అవును
మ్మ్ మీరే
మ్మ్ నేను కూడా ఎప్పుడు పోలేదు ఫ్రెండ్ డు ఎక్కడికి బయటకి వెళ్ళలేదు కాలేజ్ తరఫున ట్రిప్స్కి వెళ్లడం అయితే తప్ప నా ఫ్రెండ్స్ తో ఎక్కడికి బయటికి వెళ్ళలేదు ఎక్కువ శాప్లీతోనే మ్మ్
హాస్టల
ఎప్పుడు అండి ఇప్పు ఇప్పుడైతే హాస్టలే చిన్నప్పటి నుంచి హాస్టల్లో లేను ఒక్కసారి లేదు ఫస్ట్ టైం ఇదే హాస్టల్లో ఉండడం ఆ ఒక ఏడు వచ్చిన తర్వాత బయటికి రావడం హ ఇదే ఫస్ట్ టైం
ఆ
ఆ ఇప్పుడు ఇంట్లో నీ ఇంటి దగ్గర నుంచి కాలేజ్కి కానీ ఆ స్కూల్ కి కానీ
బాగా అలవాటైపోయినావ్ హాస్టల్లో అయితే ఫ్రెండ్స్ ఉన్నారని ఉన్నావ లేదా నీ
ఫ్రెండ్స్ ఉన్నారు కదా తెలిసిన వాళ్ళు ఆ ఒకటే కాలేజ్ వాళ్ళు తెలిసిన వాళ్ళు అలా అలాగా సాగిపోతుంది తప్ప నాకిక హాస్టల్ లైఫ్ ఇదే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కొంచెం భయం ఉండే ఫస్ట్ లో వచ్చేటప్పుడు చాలా టెన్షన్ ఉండే భయపడ్డ ఇక్కడికి వచ్చినాకె ఇక్కడ నార్మల్ అయిపోయింది
ఆ అలంగా వసలునాక
మ్మ్ హు
ఫుడ్ అంతా అలవాటైందా
ఫుడ్ అంతా అలవాటు అయిపోయిందండి ఇప్పుడు పర్లేదు ఆ మనకి ఇష్టమైనప్పుడు ఎక్కు ఎక్కువ ఇంకా హాస్టల్లో ఫుడ్ అంటే తెలిసిందే కదా ఒక్కొక్కసారి మంచిగా ఉంటది ఒక్కొక్కసారి బాగుండదు కానీ ఆల్మోస్ట్ బానే ఉంటుంది
మ్మ్
హ్మ్ అలవాటు అయిపోయింది
సినిమాలకు అట్లా ఎట్లా పోలేద ఇంతవరకు ఫ్రెండ్స్ తో
మ్మ్ ఆహా హా ఎప్పుడు వెళ్ళలేదండి. మూవీస్ కి ఎప్పుడు వెళ్ళలేదు ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో ఫ్యామిలీతో ఒక్కస రొండు సార్లు వెళ్ళాను. నేను ఇంతవరకు థియేటర్ కి రెండు సార్లే వెళ్ళానంటే మీరు నమ్ముతారా
నేను ఇంగ అసలే వెళ్ళలేదు నువ్వు నమ్ముతావా
మీరు ఒకసారి కూడా వెళ్ళలేదా.
ఎప్పుడో నా చిన్నప్పుడు తొడాక్కపోయినారాంటా ఇంత వరకు ఎప్పుడు పోలే
నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు రెండే రెండు సార్లు వెళ్ళ
ఏ ఎ సినిమాలు వెలినా
చిన్నప్పుడేమో మనం మూవీ రిలీజ్ అయినప్పుడు గుర్తుందా మనం నాగార్జున మూవి ఆ ఆ మూవీ కెల్లా తర్వాత రీసెంట్గా మన రజనీకాంత్ మూవీ రిలీజ్ అయింది చూడండి
రజనీకాంత్ దా
ఆ నాగార్జున విలన్గా చేశాడు.
ఆ ఆ
ఆ మూవి ఆ రెండు మూవీస్కికే ఇంతవరకు వెళ్ళ నేను
ఉమ్
రీసెంట్గా ఆ ఫ్యామిలీ బయటకి పోతున్నాం వస్తావా అంటే పోయిన నాకు థియేటర్ కి అని కూడా తెలిదు ఫ్యామిలీతో కలిసి వెళ్ళాను. అది కూడా
ఉమ్ ఫ్రెండ్స్తో ఎప్పుడు పోలే
ఆహా ఎప్పుడు వెళ్ళలేదండి.
ఫ్రెండ్స్ అంత అట్లానే దొరికునారు రూబీ రూమ్ లో ఉన్న ఫ్రెండ్స్ ఏ దోర్ కినారు బయట తిరిగే ఫ్రెండ్ లేరూ.
టైమ్ వస్తది కచ్చితంగా ఈ సంవత్సరంలో అనుకున్నాము. ఏదన్న మంచిగా సంపాదించి డబ్బులు బాగా పెట్టుకొని బయటకు తిరగాలని అనుకు కున్నాము ఏమౌవుతుందో ఇంకా అది చూడాలి.
అది కాని పని ఇంగా సంపాదించేకి వెళ్ళాలంటే ఇంగా డబ్బు మీందేపోతాది గానీ ఎంజాయ్ చేయలేదులే ఇంగా రాదు.
అవును
ఉమ్
చూడాలా అనుకున్నము
ఫ్యామిలీలో ఏమైనా ఇష్యూస్ ఉన్న దాన్లకి దిన్లకే అయిపోతాయి నిలబడవు.
ఉమ్
ఎంత మనీ సేవ్ చేయాలనుకున్నా చేయలేవు.
అవును హా ఈసారి క్రికెట్ మ్యాచ్ ఉంది దానికి వెళ్ళాలనుకుంటున్నాము
ఉమ్ మీకు క్రికెట్ పిచ్చోళ్ళంతా
ఆ చాలా చాలా ఇష్టపటింది నాకైతే
ఉమ్
డైరెక్ట్గా స్టేడియాకి వెళ్ళాలని డ్రీమ్ నాది
ఓ మై నాక్ క్రికెట్ంటె అసల్ నచ్చదు
అవునా
నేను చూడను ఫస్ట్ మా ఇంలో పెట్ నిచ్చిన గాని పెట్ నీను
ఆ ఇంట్లో అమ్మ వాళ్ళతో సలహా అందరం చూస్తాం కదా అట్లా పిచ్చే ఎక్కువైపోయి చిన్నప్పటించి అమ్ అ నాన్న అన్నా చూసి చూసి వాళ్ళ దగ్గర కూర్చొని అలవాటు అయిపోయింది పూర్తిగా ఇప్పుడు వాళ్ళు లేకపోయినా హాస్టల్లో కూర్చొని కూడా చూస్తున్నాం
అలవాటు అయిపోయిడి ఇకా అది వచ్చిన పోదు మై ఇంట్లో నా తమ్ముడ తెే స
మన రీసెంట్రి వర్ల్డ్ కప్ కూడా ఇక్కడ పిచ లో చోని నేను నా ఫ్రెండ్స్ ల్యాప్టాప్ లో పెట్టుకోండి అయిపోయి ఎంతవరకు చూసాం
ఆ
ఇంకేమంది
ఇ ఏం లే సరే బాయ్
ఆ సరే బాయ్
అ